ఆ హలో
హలో
ఆ చెప్పండి
ఆ ఏం చేస్తున్నారు వినిపిస్తుందా వాయిస్
ఆ వాయిస్ క్లియర్ వినిపిస్తుంది
ఎలా ఉన్నారు
బాగున్నా మీరేలా ఎలా ఉన్నారు
బాగానే ఉన్నాను
ఆహా
ఓకే ఓకే ఇంకా మీరు సంగతి ఏమనుకుంటున్నారు టాస్క్లో భాగంగా మనం ఈరోజు టాపిక్ వచ్చేసి దివాళీ ఫెస్టివల్ గురించి మాట్లాడుకుందాం
ఓకే అండి
ఆ దివాళీ ఫెస్టివల్ గురించి మీకు ఏం తెలుసో చెప్పండి
ఆ దివాళీ ఫెస్టివల్ అంటే ఐదు రోజుల ఫెస్టివల్ ఉంటది
ఓకే
ఆ ఇక మన ఆ అంటే అత్తలు వస్తారు అందరు వస్తారు అన్నట్టు ఇంటికి
ఓకే
ఆ పొలారం చేస్తారు ఏమనా ఏమన్నా తినేటి చూడ చా అన్ని చేస్తారు అన్నట్ టూ ఐదారు రకాలు చేస్తారు ముంగట ముగ్గులు వేస్తారు
పూజలు ఏం చెయరా అండి
విస్తారు డే నై ముగ్గులు వేస్తారు పూజలు చేస్త
మెయిన్ మెయిన్ పూజలే కదా పూజల గురించి చెప్పాం మేం పూజ చేసే
ఆ లక్ష్మీ పూజ చేస్తారు కొందరి కా ఇది తులస అమ్మ లాగ్ లాగ్ గ్నం చేస్తారు కొందరికి కొందరుగా డా ఆ అని ఇంకా కొందరికి నోములు ఉంటాయి టైమ్లా ఆ కొందరుా హా మా కోన్నాయి నోములు మీకున్నాయా నోములు
ఐ మీరు నోములకి ఏం చేస్తారు ఎట్లా ఎట్లా ప్రిపరేషన్ చేస్తారు దీవాళి నోములకి
ఇగా అది పెద్దవారు పంట పెద్దోళ్ళు నోము చాలా నికి కేర్ఫుల్ గా ఉండాలి అన్నట్టు అ నోము అంటే ఏం తినకూడదు నోములు ఉండే టోళ్లు ఉపావాసం ఉండట్ టోళ్లు నోముమితు జ పుజనట్ లో అజు నేమము ఉం అంటది దానికి ఏం తినకూడదు ఆ తినకుంటనే వంట జేయాలి
వంటకాలు ఎమ్ వన్ వంటకాలు చేయాలి ప్రసాదాలు ఏ చేసుడు ఉంటుది
ఆ స్పెషలీ అంటే అప్పాలు ఉంటాయి తియ్యటి అప్ప పాలు అని ఇగ రౌండ్ రౌండ్ వ ఏమో ఉంటాయి దానికి ఏమో అంటారు మీత్
ఓకే ఆ ఏదో చెప్ పండి ఇంకా ముందుకెళ్లలే
అ అని వాళ్లు వంటా చేసి దేవునికి నోమున్ నా
ను వంటలే ఏమై ఏం వంటలు వంటలు కర్రీస్ ది న్యూస్
ఆ కర్రీస్ అప్పాలు గారెలు చే. పాశం అండుతారు. అన్ని కర్రీస్ చెస్
ఆ ఆ కర్రీస్ లో కూడా ఏమైనా వెరైటీస్ చేస చేయక కంపల్సరీ కర్రీ ఉంటది.
అది కంపల్సరీ గాని ట్వంటీ వన్ రకాల క కూరగాయలు ట్వంటీ వన్
అట్లా చెప్పండి అంటున్న
ఉహు ట్వంటీ వన్ రకాల కూరగాయలు ఉంటాయి. అ కూరగాయలు సరి మొత్తం ట్వంటీ వన్ రకాల ఎక్కువైనా సరే సరిపోతది. ఏం కాదు గానీ తక్కువ అవ్వద్దు. అన్నట్టు టు ట్వంటీ వన్
ఇంకా ఏం చేస్ అసలు ఇంకో కర్రీ కంపల్సరీ కర్రీస్ అని కొన్ని ఉంటాయి.
ఆ ఇది కంపల్సరీ లేదు. చుక్కుడుకాయ కూర కాని వంకాయ కూర ఇట్లా కూడా చేయచ్చు. వన్ కంపల్సరి అంటె ట్వంటీ వన్ ర ఆలా కంపల్సరీ కూర కావాలి. అన్నీ కంపల్సరి కూర అంటె కాయ కూర ఉంటది. ఆ పచ్చడి కూడా చేస్తారు. అయి కంపల్సరీ సరే అన్నట్టు ఆ పూరిలు చేస్తారు గారెలు చేస్త త్తరు చారు పాషము ఇయన్నీ ఐదారు రకాల తిరంగ చేస్తారు. అన్నట్టు
అవును
పూజ కూడా చాలానె
పూజ పూజా నియమాము ఏలా చేస్తారు పూజలొ పద్ధతులు ఏంటి అంటె దండాలు కట్టుకోవడము. ఆ అ ఇలా రాసుకోవడం కొబ్బరి కొట్టడం పసుపు రాయడము పసుపు పిండి అన్ని జెసి ఆర్తి మంగళారతి పూజ కథ కథ చదవాలి ఆ కథ ఒక ఫార్టీ మినిట్స్ ఉంటది అట్లా ఇవన్నీ మీకు తెలిసిన డీటెయిల్స్ చెప్పండి కొన్ని
ఇక నాకు అంతా డీటెల్గా ఏం తెలియదు జస్ట్ నేను చూసిన అంతె మా అత్త వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు చేసేటోళ్లు జస్ట్ నేను చూసినాను ఇంకా పార్టిసిపేంట్ ఏం చెయ్యలేదు ఓఆటికి
అవునా అయితె నేన్ చెప్తాలె అంటె ఎలా చేస్తారు అని
ఆ సరే అండి
అయితె పూజ ఆ రోజు పూజ చేస్తారు అంటె నోము నోముకి ఎట్లా అంటె ఎవరు ఫ్యామిలి మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కూర్చుంటారు నోమిలో పూజ చేయడానికి ఆ పూజ మీద చాలా నియమంగా నిష్టంగా ఏమి తినకుండా ఆ చాలా మడి గట్టు మడితో కూడుకున్న పని ఉంటది అది చేస్తారు ఇక్కడ షిబ్బి అని ఒకటి ఉంటది షిబ్బి అనే తయారు చేసుకోవాలి షిబ్బి అంటే ఆ షిబ్బికి తంగడ పువ్వు ఆ బంతి పూలు ఇలా కట్టి తానే ఇట్లా వేలాడ తీస్తాము గుడి పూజ ముంగట
ఓకె
చేసి తర్వాత మళ్ళీ పూజకి కావాల్సినవి మర్రి ఆకులు అవసరం ఉంటయీ మర్రి ఊడలు కావాలి ఇవి మర్రి ఆకులు ఆ మర్రి కాయలు ఆ మళ్ళీ ఆ పది తంగడ పూవ్వు ది పూత పువ్వు ది లోపల ఒక గింజ ఉంటది అది ఇవన్నీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ కావాలి అవన్నీ సపరేట్ చేసి పెట్టుకోవాలె మళ్ళీ డొప్పలు మర్రి ఆకుల తోనే డోప్పలు గుట్ టాలే అది దేవునికి ప్రసాదం పెట్టడానికి వాటి మీద సో అది అలా పెడతాము ఆ నోము రోజు అది పూజ చేస్తా ఉంటరు ఒకరు కథ చదవాలి కథకి కెథ దేనికి అంటే కేదారేశ్వరి రథము అని అంటారు కేదారేశ్వరి రథము చదివిన వాళ్ళకి బాగా ఆ నియముగా నిష్టంగా అన్ని అనుకున్నాయి మంచిగా జరుగుతుంది అనే ఆలోచనతోనే ఆ కథ అనేది నోముకుంటరు అందరూ ఆ రథం అనేది చేసుకుంటరు అందరు సో ఆ రథం లో ప్రాసెస్ లోనే ఇవన్నీ చేయవల్సి వస్తది ఆ తర్వాతె పక్ష థ జరుగుతున్నప్పుడు అందరు కూర్చోవాలె కూర్చొని వినాలి కథ విన్న వాళ్ళక్కూడా ఆ బా ఆ పుణ్యం అనేది ద కుతది అని అంటరు
ఆహా
వినేటప్పుడు వింటున్నప్పుడు గూడా కథ పుణ్యం అనేది వింటే చాలా మీకి మనం కూడ పుణ్యులం అయితాము అని అంటారు ఆ తర్వాత యే కొట్టాలి మొక్కుకోవాలి అందరం మొక్కుకొని తర్వాత అందరు వెళ్ళి ఒకరి కొకరి దండం పెట్టుకొని భూ భోజనం చేయాలి భోజనం జెస్తరు అందరు ఈ లోపు ఈవినింగ్ అవుతది ఈవినింగ్ అయినప్పుడు బాంబులు పెలుస్త మనం పట టపకాయలు బాంబ్స్ పేలుస్తాం ధర్ని బాంబ్స్ పేలుస్తం అదొక మెమోరీ లాగా అందరు కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి పటాకలు పేల్చడము అలా చేసిన వంటకాలు అన్నీ చే వంటకాలు పూజ అయినంక వెంటనే వంటకాలు చేసినయి అన్నీ అందరికీ వడ్డించి అందరం తినేసి అలా ఉంటాము మళ్ళీ నెక్స్ట్ డే ఏం జేస్తారు అవన్నీ పూజ జేసినా అవన్నీ కదిలించి వాటిలో మన చేతికి దండలు కడతరు మెయిన్ టాపిక్ అది మర్చిపోయాము చేతికి దండలు కట్టుకుంటడు ఆ దండలు అన్ని వేసి ఈ అప్పాలు గారెలు పోకలు ఏదైతే చేసారో అవన్నీ ఎవరైతే పూజ మీద ఫ్యామిలీ మెంబర్స్ మెంబర్స్ ఉన్నరో వాళ్ళకు వాళ్ళందరు వాళ్ళే కూర్చొని తింటరు. తినేసి ఈ దండ ఇప్పేసి వా అన్ని నీళ్ళ నీళ్ళు అన్ని పూజ సామాన్ పూజ చేసిన అవన్నీ తీసి నీళ్ళల్లో వేసి నీళ్ళల్లో తీసుకెళ్ళి ఎక్కడ బయట పడేయద్దు అది తవ్వి తవ్వి దాంట్లో ఈ వాటర్ పోసి మళ్ళీ పూడ్చేయాలె ఎవరు తొక్కకూడదు లా అలా ఉండాలే మెయింటేన్ జేయాలి అలా తో ఈ మార్నింగ్ ఇవన్నీ తినేటప్పుడు ఇవన్నీ ఎవరిని వేరే వాళ్ళని అంటే పూజలో కూర్చొని వాళ్ళని ముట్టకూడదు వాళ్ళే తినాలి ఉండడం మడితో ఉన్నట్టు ఉంటదన్న మడితో ఉంటదన్నట్టు
ఓహో ఓకే ఆ అలాగే ఉంటది
లా అలా చేయాలి అన్నట్టు ఓ జిప్ పరవాలేదు భూములు అంటే ఇలా చేసుకుంటారు అన్నట్టు అందరూ సో నార్మల్ గా లక్ష్మీ పూజలు అది కామన్ ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళకి నోములు లేని వాళ్ళు లక్ష్మీ పూజలు చేసి వాళ్ళ షాప్ షాప్ లల్లో లక్ష్మీ దేవతని పెట్టి లక్ష్మి రావాలి బాగా డబ్బులు మాకు రావాలి అని చెప్పేసి పూజ చేస్తారు అన్నట్టు అలా బాంబులు పేలుస్తారు బాంబ్స్ పేలుస్తారు ప టపాకాయలు రాకెట్లు ఇవన్నీ చేస్తారు అన్నట్టు
అ
మీరు చిన్నప్పుడు రాకెట్స్ మామూలు పేల్చారా
ఆ లేదు లేదు ఇప్పుడు జస్ట్ పేలుస్తున్నాం చిన్నప్పుడు అంత లేకుండే
అంతేనా
ఆ
భయపడతారా మీరు
అబ్ భయం జస్ట్ నేను పేల్చలేదు అని అది
హ
హ
ఓకే సొ అలా అలా ఈ దీవాళి పండుగ ఇలా జరుపుకుంటాం
ఆహా చుట్టాలందరస్తారు అన్న పెడి ే
మీకు దివాళి దివాళి పండుగ గురించి మీ ఇంట్లో అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి తెలుసుకోవాల్సిినవి ఏమైనా
ఆ లేవు లేవు ఇంకా
ఓకే ఓకే
ఆ
ఇంకా అంటే దివాళి తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వేరే పడుగ ఏదైనా డిస్కస్ చేద్దాము కానీ కొంచెం ఇప్పుడు కాదు ఈ కాల్ అయ్యిపోయినక కట్ చేసి మళ్ళీ చేస్తాను నేను కొంచెం ఆగి అప్పుడు చేస్తా అప్పుడు డిస్కస్ చేస్తాను
ఓ సరే సరే
హలో
హా సరే మరి
ఆ సరే అండి చేస్తాం తర్వాత